హలో హాయ్ అండి ఒరేయ్ బాగున్నా అండి హ
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాలీ మీరేం చేస్తున్నారు
నేను గూడా ఖాళీ అండి ఇప్పటి వరక తరు అది స్కూల్కి ఎళ్ళి పిల్లలకు బుక్స్ తీసుకొని వచ్చినాం
తీసుకున్నారా బుక్స్ ఏ క్లాస్ అండి ఇప్పుడు
ఒక అబ్బాయి ఏమో ఫోర్త్ ఒక యాన ఏమో ఒక అత్తనే ఏమో సెకండ్ అండి
అవునా ఫీజు మాట్లాడడం అయిపోయిందా
ప్లీజ్ ఏం మాట్లాడలేదండి బుక్స్ తీసుకుందాం అని ఎళ్తే పెద్ద అబ్బాయికి లేవన్నారు అ స్టాక్ అయిపోయింది ఒక త్రీ ఫోర్ డేస్లో వస్తాయిని చెప్పిరు
చేసినా అ హ
చిన్న అబ్బాయికిమో తీసుకొని వచ్చినామండి
యూనిఫార్మ్ గిట్లా తీస్తున్నారా
ఆ యునిఫార్మ్ గూడా తీస్ తీసుకున్నాం అండి అంటే స్పోర్ట్స్ ఒక్కటి తీసుకున్నాం మళ్ళీ ఇంకో డ్రెస్ తీసుకోవాలి బయట
మా వోడికిస ఏ యూనిఫామ్ ఏమి తీసుకోను బుక్స్ గూడా తీసుకో తను
అవునా అంటే అట్లా మళ్ళీ టీచర్స్ ఓకే అన్నారా
చెప్తా టీచర్ కి ఫీజ్ మాట్లాడిన రోజు టీచర్ కి చెప్పేసి ఒస్తా ఏ మని మళ్లి ఇప్పుడు తీసుకున్నా గూడా వాడు వేసుకోడు అసలు ఒక్కడ్రస్ రోజు ఎసుకో ఎసుక్కో మంటే అసలు ఎసుకోడు మళ్ళీ ఇప్పుడున్న డ్రెస్సులు అన్నీ పొట్టి అయిపోతాయి
అవునా
ఇగా నెక్స్ట్ ఇయర్ వరకి చూస్తే హ మళ్ళీ ఆయనకి రోజు ఒక రకమైన డ్రెస్ గావాలి వాళ్ళ కొత్త డ్రెస్ తీసేసుకొని పోయిండు
ఎ లచ్చమ్మా
పాఇంట్లు గావాలి ఉకే
ఉహ
పాంట్లు షర్ట్స్
ఉహు
ఇవళ్ళ కొత్త డ్రెస్ తీసేస్తానే పోయిండు స్కూల్ కి
అవునా ఓ అది మా వాళ్ళ అయితే మా వొళ్ళు ఐతే కొద్దిసేపేండి వేసుకోవడం ఏంటన్నా ఫంక్షన్ కి లేక్ పోతేదానా ఊరికి పోయి రాగానే అంతవరకు ఇక
ఊ మావోడికి పాయింట్లు కావాలి రోజు పాయింట్లు వేసి నోన్ ఆ హ్యాపీ
ఆ పాయింట్ ఇప్పాలి ఇక షార్ట్లు వేసుకుంటారు ఆ పాయింట్లన్ని పోటీ అయిపోతయ్ వేస్ట్ అయిపోతయ్ వీళ్ళకు ఊ
ఎక్కువ రేటు పెట్టి కొనడం పాయింట్ల అన్ని పొట్టిగా అయిపోతాయి
పెద్ద వాళ్ళంతా రేట్లు పాయింట్ షెట్లు
బర్త్డే గీటు టూ పాయింట్స్ టూ షర్ట్స్ తీసుకున్న టూ థౌజండ్ అయింది పెద్దోడికి
ఆ ఆ అయితయ్ అండి ఆ
బర్త్ డే కి చిన్నయినా బర్తేకి సి సిక్స్ థౌసండ్ అయిన ఇద్దరు బట్టలకి
ఆ అయితయ్ అండి
ఊ
ఊ పిల్లలకు బట్టలు కొనాలంటే కష్టం
అవును ఆ ఆ
ఇంకేం కర్రీ చేసారండి ఈ రోజు
దొండకాయ కరీ అండి మీది
మాది ఆలు టమాటా అండి పిల్లలకి బట్టలు కొనా కొనాలంటే ఇప్పుడు పెద్ద ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ ఉండంది షాప్ కోయి వేస్ట్ వాళ్ళకి రావు పెద్దోళ్ళ కన్నా వస్తాయి గాని మనకు పిల్లలకు రావు
ఫుల్ ఫుల్ రేట్ అయితుందండి మళ్ళా మంచిగా లేకపోతే వేసుకోరు
ఊ మంచి లేకపోతే వేసుకోరు వాళ్ళకి నచ్చింది తీసుకోవాలి మళ్ళీ
చింది తీసుకోవాలి పాయింట్ కావాలి
వద్దురా నువ్ వేసుకోవురా అన్న కూడా వినరు
వినర్ ఇంకా ఎప్ అప్పుడు అది కావాలంటే అదే ఇంకా వాళ్ళ డాడి అయితే త్రీ థౌజండ్ తీసుకుందాం అన్నాడు
ఆ
షూట్ అది అసలు ఒక్కసారి కూడా వేసుకోరు
అవును
మామూలు షెడ్స్ తీసుకున్నా వేసుకుంటారు అనేసి పైన కోట్ వచ్చేలాగా తీసుకున్నా అస్సలుకే నచ్చలేదు అక్కడికే వాళ్ళ కా రు వేలయినయ్ ఒక్క డ్రెస్ త్రీ థౌజండ్ పెట్టి తీసుకో అంటడు ఒక్కసారి వేస్తాము ఇంకా మళ్ళా వేసుకొని వేసుకోరు
అవును
అని వద్దనేసిగా ఇగ చూసి పక్కకు పెట్టేసినాం అంతేగాని తీసుకోలే
ఆ మేము కూడా మన్న మా మరిది పెళ్లి ఉండే వాళ్ళిద్దరిక ఫిఫ్టీన్ థౌసండ్ ఐనయ్
ఆ వామ్మో ఫుల్ అంటే ఫుల్ నేను కాసం లోనే తీసు. కుంటా వీళ్ళకు డ్రస్సులేప్పుడైనా కాసం. షాపింగ్ మాలల్ పడ్డ కాంచి అక్కనే వీళ్ళది.
అక్కడ గిట్చ్స్ వేడ్ తక్కువ ఉంటాయండి కొంచం.
తక్కువేమ్ ఉండదు గని క్లాత్ బాగుంటందని.
ఉమ్ క్లాత్ బాగుంటది ప్లసూ అది ఇక్క.
చూడ్డానికి కొంచం క్లాత్ బాగుంటుంది మంచిగుంటయ్ అనేసి.
ఆ ఇక్కడ ఇంకా చైత్రం. ఫ్యాషన్స్న్ కంగ ఉంటందండి హై స్కూల్ కా పోజిట్దా దానికి. ఇలా కూడా బాగనే డ్రెస్సెస్ అంటే మనకు కొంచం త క్కో బజేట్ల. పిల్లలకి దాంట్లో బాగుంటయ్.
ఆ అవి నేనే అక్కడే తీసుకుంటా.
మా వోళ్ళకేప్పుడైనా ఇగ అక్కడ తీసుకొస్తాం.
నేను కాసం లనే తీసుకుంటా ఫిక్స్ రేటింగ్గా.
ఆ దాంట్ల విక్సుడిగా. దట్ల అయితే శారీస్ మనకి డ్రెస్సు డ్రెస్ కుర్తల్.
ఉహు. టాప్స్ గూడా అందులోనే దిసుకుంటా నేను.
అంటే మళ్ళీ సెట్స్ గూడా బాగనే ఉంటాయిండి. ఉమ్.
మీ పిల్లలు అచ్చినక్క కొట్టు ఏటో వేయిర్రు.
ఉమ్.
చెప్పిన ఫుల్లు కొట్టాలే.
ఆ. అ.
వాళ్ళు లోచ్చినాక్క కొట్టమని జేప్పినా.
ఉహు. చెప్పో అండి వాళ్ళ మమ్మీకి చెప్పండి మీ పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతండ్రు. కొట్టాడి.
జేప్పు హు ఫుల్లు గోడతా అని జేప్. చెప్పిందిప్పుడు చెప్పిందిప్పుడు. అల్లా బ్యాగులు ఇక్కడే ఉన్నాయో ఏమో మరి.
ఫుల్లు కొడుతాన్.
బ్యాడ్ గెలిసు వాళ్ళు.
ఉట్టి ఉంటది ఇగ ఉమ్. ఏ ఎంటి దండీ క్లీన్ జీషింర్రా.
క్లీన్ జీషింరంట టీతూ.
ఆ బాబుకా.
హు హు ఊ.
ఉహు ఏమన్నాడో ఓస్తదన్నాదో మళ్ళీ.
టీత్ ఓస్తాయిగా మళ్ళీ ఊడిపోతే మళ్ళీ ఇప్పుడు అంత పెద్దళ్ళ.
అంటే వాడు పెద్దోడే కదండి ఊడి. అహా వాడు పెద్దోడె దా ఊడిపోయ్యె చ్చినల్ల ఆల్రెడీ నైన్ ఇయర్స్ అట్ల అయితాంది గదా ఇప్పుడు వానికి నైన్ ఇయర్స్ అండి ఆహ ఇంగ రావు ఫై ఇయ్యర్ ఫైవ్ ఇయర్స్ వరకైతే ఊడిపోయ్యెస్తయని మరి నైన్ ఇయర్స్
ఉహు హు హూ ఐతే ఇరిగిపో తున్నాయా అన్య ఇరిగి ఇరిగేలాగా కొంచెం ఇరిగిందంట ఒకటి
ఆ
ఒగటి కొంచెం ఎరిగిందంటే ఇంగొకటి ఊగుతా ఉన్నాయచ రెండు అన్నది క్లీన్ జేయడం అంటే దాంట్లో ఏమి ఏం జెయ్యరు గా టైటెందుకైతాయ్ క్లీన్ జేస్తెను
ఆహ క్లీన్ జెయ్యంమంటే క్లీన్ జేసి ఇంకా దై ఎక్కనన్న కచ్చుకున్నాయా లేక్ పోతే ఏమన్నా చిగురు గిట్లా వాషిందా ఇట్లా ఏమైన్నా టెస్టు జేసిర్రేమో
అది జేయడమే దప్పా అతకదు
అతుక్రోరు ఆ మళ్ళీ ఒకవేళ టీత్ కావాలంటే మళ్ళీ అవి దీషేసి వెట్టేస్కోవడమే అంతే ఇగ
తీషేసి వెట్టేస్కోవడమె అనీ క్లిప్స్ వెట్టినా గూడా అతకడం కష్టమే క్లిప్స్ వెట్టి
అత్కడం కష్టం గానీ ఇప్పుడు సిమెం ఆ ఇప్పుడు సిమెంటు ప ఆంటే పెట్టనీకి వస్తయండి రెండు దీషేసి మళ్ళీ రెండు వెడుతారు ఇగ
పెట్టాలి టీతు వెట్టియాలె కానీ ఏమన్నా కొంచెం గ ట్టిగా గొరుకుతే
చికెన్ మటన్ అట్లాంటివి కొంచెం తినొద్దింగ
ఆయన అస్సల్కే ఆగడు తినకుండా
ఆ అట్లాంటివి తినకుండా కొంచెం కాపాడుకోవాలె
ఊ ఎంత గాపాడినా నాకే ఎదురిస్తాడుగాని ఆయన చెప్తే ఇనే మన్షి గాదు
ఆహా ఐనా పిల్లలు ఇప్పన్నుంచి గట్టివి దినకుండా ఉండాలంటే ఎవరుం
అవున్ ఎవ్వరుండలేరు ఐస్ క్రీమ్స్ దిన్నా గూడ ఇబ్బందే టీత్ దీసేస్తే
ఆ
కూలేమ్ దిన్నా గూడా
నాకొసార మన్నా రీసెంట్ గా ఒక రెండు మూన్ నాల్గు నెలల కింద ఇట్లా జ్ఞాన దం తం మచ్చి ఊడిపొయ్యి మస్తు నొప్పి లే షింది
అవునా ఊ
పళ్ళీ దాన్ని తీపిచ్చ్నా
ఏ ఇన్న స అవునా తీపిస్తే ఇగ మళ్ళీ వె ఇంకొగటి వె ట్టుకోవాల్సిందే గాని మళ్ళీ టీజ్డ్ రావడం అంటే కష్టమే
ఆ అంటే ఇగ అది లోపలి సైడండి దౌడ దౌడ లోపల అది కన్పియ్య దు ఆ గన్పియ్యద్ ఎవ్వరికి అసలు అది ఉందు అది ఎక్స్ట్రా
తాడు
అది ఎక్స్ట్రా వొచ్చింది అన్నట్టు జ్ఞాన దంతం అన్ జెప్పేసి కానీ వోమ్మో మస్తు నొ నొప్పి అస్సల్ దట్ కోలేరు పండ్ల నొప్పి అన్నీ నొప్ ప్పుల్ వేరు పన్ని నొప్పుల్ వేరు
అదస్సల్ చూడ్డానికి గన్పియ్యదు
ఉ వస్తుంది అంటే నమ్మరు హ్ హ్
మరి హెడేక్ కంటంగా పన్నుఘనంగా
ఆ మళ్ళీ ఇది ఒకటి తెలుసా అండి బొమ్మ తిప్పి అంటారు కదా
ఆ అది కూడా డేంజర్ ఉంటదంట
ఆ అది కూడా డేంజర్
హ హ అది ఎండ వచ్చేటప్పుడు వస్తదంట ఎండ వస్తాంటే పోతా ఉంటది ఎండకు ముందు వస్తదట
ఎండ వస్తాంటే ఇంకెక్కువ నొప్పిలేస్తది అన్నట్టు
ఇంకెక్కువ అయితది
ఆ మధ్యాహ్నం వరకి ఎండ ఎక్కువైతది మళ్ళీ మధ్యాహ్నం తర్వాత అ తక్కువయితది
మరి ఎట్లా దానికి పరిష్కారం మెడి
ఇంకా టాబ్లెట్స్ ఆ టాబ్లెట్స్ వాడుకోవాలండి
ఉహు
ఇంట్లోనంట వెనకాల వె అంటే అప్పటి రోజులల ఇట్లా బొమ్మ దీప అంటే మందు పోషేదంట ముక్ ముక్కులో వస్తే ఒక నరం గుంజి ముక్కులా ఇట్లా బొమ్మకు గుంజి ముక్కుల వస్తే అది పోయేదట
పన్ను తీపి కూడా మందు పోసి తరు
ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తారండి ఏమైనా మెడిసినే ఇంక
మెడిసిన్ మెడిసిన్ మెడిసిన్ దేనికి
అవునండి
ఆ
సరే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి